చేస్తన్నారండి
ఏం లేదండి తిని పడుకున్నా
ఉమ్ హ్ కాలేజ్ లేదా ఇవాళ
నా కాలేజ్ అయిపోయిందండి
అయిపోయిందా
ఆ అయిపోయింది ఫైన్ల్ ఇయర్
ఫైనల్ ఇయర్ అయిపోయిందా హాలిడేసానా ఇంకా
ఖాళీయే
ఉహుం ఖాళీయా మేము ఏం చేయట్లేదు బోని చేసి కూర్చున్నాం
ఉహుం
ఉమ్ హుమ్ ఇంకా కాలేజ్ అయిపోయింది అనమాట అయితే
ఆ అయిపోయిందండి ఇంట్లనే ఉన్నా
ఉహుం ఫేర్వెల్ పార్టీ అయి చేసుకున్నారా మరి
ఆ చేస్తున్నాంగా బాగా
ఉహుం
మీకు రీల్స్ ఏం రాలేదా అండి నావి
లేదే రాలేదు
ఉహుం మీ అక్కకి మీ చెల్లికి వెళ్ళా యంటండి రీల్స్
అవునా
ఉమ్
నాకు రావేంటో మరి నాకు తెలిదే నాతో
మీరు ఇన్స్టాగ్రామ్ చూడరు కదా
ఆ అవును అదిట్లో మీరు కూడా ఉన్నార అంటే
ఆ నేను ఫస్ట్ లైన్ లోనే కూర్చొని ఉన్నా అండి మీకు చూపించాగా రీలు గుర్తుందా?
ఆ ఆ ఆ ఆ
ఆ అదేలిందంట అందరికి
ఆహా అది ఎవరు మీ కాలేజ్ లొల్లు పోస్ట్ చేస్తారా పిల్లలు
ఆ మా క్లాస్ లో పిల్లలు పోస్ట్ చేసారు
ఆహా
అది సే కొంచెం బాగా ట్రెండ్ అయింది అనమాట
ఆహా
ఇంకట్ల వాళ్ళకి కూడా వెళ్ళిందంట వీళ్ళు గుర్తుపట్టేగా చీర కట్టుకున్నావా అని అడిగారు
ఆ
ఉమ్
ఉహుం
అట్లా కనిపెట్టారు ఆళ్ళు
ఉమ్ అల్లు స్టాటస్ లో చూసిగా అడిగింది
స్టేటస్ ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసిందంట మీ యక్క
ఆహా
ఉమ్ చూసి అడిగింది
ఉహుం
ఆ ఏం చేస్తున్నారు ఇంకా
ఏం చెయట్లాదండి ఫేర్వెల్ కి సారీ కట్టుకున్నరా.
ఉ అవునండి చీర కట్.
అందరూ కట్టుకున్నారా మీ ఫ్రెండ్స్ అంతా
ఆ అందరు అనుకోని కట్టుకున్నాం
అహ
హ్ ముందర డ్రస్లే అనుకున్నాం తర్వాత అందరు గోల గోళ చీరలు చీరలు చీరలని సావ కొట్టేసాడు ఇంకా
హూహు
సేమ్ కట్టుకుందాంమని ఉంటే కదా సిల్క్ శారీస్ టిష్యు సిల్క్ అవి అంద్ లో అందరం డిఫెరెంట్ డిఫెరెంట్ కలర్స్ కొనుక్కొని
హ్
అందరు ఆల్మోస్ట్ ఒకటే క్లాత్ అదే టిష్యూ సిల్కే అందరిది ఒకలిద్దరేమో కొనుకొలె కక్రుతోల్లు ఉంటారుగా
హ్హ్ హ్మ్మ్
ఆ మిగతావాళ్ళు అందరం కొనుక్కున్నాం ఇంక
ఉ హు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు
అల్ ఇంక్ అంతే ఇంకనయం డబ్బులు కట్టి వచ్చారు అనుకోవడమే
హు ఎంతెంత వేసుకున్నారు ఒక్కొక్కల్లు
థౌజండ్ అండి
థౌజండ్ వేసుకున్నారా
మేము మాత్రం ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళ ఐదువందలే వేసుకున్నాం
ఉహు ఎక్కడ కాలేజ్ లోనే చేసుకున్ ఉన్నారా ఏదైనా ఫంక్షన్ హాలా
బయట ఫంక్షన్ హాల్లో తీసుకున్నాం అప్పుడు పెళ్ళిల్ల సీజన్ కదా అయితే ఫంక్షన్ హాల్ ఏం దొరకల మాకన్నీ ఎక్కువ ఎక్కువ చెప్పడు దొరికినవి కూడ మేము ఎంత మంది యాభై అరవై మందే కదా అని చెప్పి ఇంకా
హ్మ్మ్
ఒక ఫంక్షన్ హాల్ లో విడిది ఇల్లు ఉంటుంది కదండి
ఆ అ ఆ
అందులో పార్టీ హాల్ తీసుకున్నాం ఇంక ఇల్లు మొత్తం మాకె ఇచ్చారు ఇంకా రెండు ఫ్లోర్లు కింద అమ్మాయిలు పైన అబ్బాయిలు రెడీ అయ్యి
అవునవును
హు ఉంటరుగా కొంతమంది అ అక్కడి నుంచి ఇక్కడున్నోళ్ళే అక్కడికి వచ్చి రెడీ అయ్యారండి అది ఎందో అర్థం కాల
అవునా
దూరం ఊర్లోలె ముందే రెడీ అయి చక్కగ వచ్చారు వీళ్లేమో అసలు గుం ఇ రోళ్ళే మళ్ళ ఆ ఊరు రోళ్ళలే అక్కడికోచ్చి రెడీ అయ్యారు అదేంటో మరి నాకు అర్ధం కాల గం సేపు కన్న ఎక్కువ రెడి అయ్యరు రెండు గంట్లేమో
ఆ రెడీ అవడానికే సరిపోయింటది
ఆ రోజంతా అబ్బలంతా అదే గోలా రెడి అవడానికి వచ్చారా ఇంక బయట్ నన్నడోర్లు కొడతానే ఉన్నార్
ఆ ఆ
ఆ అది ఇంకా వచ్చాము అరగంటేమో డ్యాన్స్లు వెసారు ఇంకా
ఆ
తిన్నాము
ఉహు
తిన్నాక ఇంకా ఏవి ఉంటది కదా ఏవి వేసు
ఆ ఎవి ఎసర ఏం పెట్టారు ఫుడ్ ఐటమ్స్ వెజ్ ఆ నాన్ వెజ్జా రెండు పెట్టరా ఉహు
వెజ్ నాన్ వెజ్ రెండు పెట్టారు ఏం పెట్టారు ఫస్ తి ఎల్లగానే సమోసాలు ఇచ్చారు
ఊ
తర్వాత జ్యూస్ బాదం పాలు ద్రాక్ష రెండు పెట్ ఎవరెవరికి ఏది కావాలో అది తాగొచ్చు
ఊ
ఆ తర్వాత ఇంకప్పుడు స్టార్ట్ అయింది ఇంకేమ మధ్యాహ్నం ఏమో ఫస్ట్ చపాతి చికెన్ కర్రీ
ఊ
లేకపోతే చపాతి పన్నీర్ కర్రీ వెజళకేమ్మో ఆ పెట్ మష్రూమ్ కర్రీ కూడా పెట్టారు వెజ్ వాళ్లకి పన్నీర్ గానీ మష్రూమ్ గానీ ఇంకా చిక్ చికెన్ పకోడి పెట్టారు స్వీట్ చాలా బాగుంది అదే ఏంటిదది బ్రెడ్ స్వీట్ ఉంటది కదా బ్రెడ్
బ్రెడ్ హల్వానా
ఆ అది చాలా మిగిలిపోయింది లాస్ట్ కి అసలు మొత్తం మిగిలిపోయింది వీళ్ళ ఏంటి ఎక్కడైనా సిక్స్టీ మెంబర్స్ కి చెప్పాలంటే ఫార్టీ మెంబెర్స్ కి చెప్పాలి కదా ఇలామో ఎయిటీ మెంబెర్స్ కి చెప్పారంట తెలివైన వాళ్ళు మా క్లాస్ అబ్బాయిలు
ఆ
అదేమ వంద మందికి సరిపాదు అసలు సగం పైన మిగిలిపోయింది
అయ్యో బ్రెడ్ హల్వా తీసుకుక పోయినారా ఇంటికి
అడిగానండి అందరు అడిగాము ఇవ్వండి అని ఎందుకు మేము పంచ పంచుతాం పంచుతాం బయట పంచుతాం అని చెప్పి పంచలను కూడా పంచ చ్చలేదంటే ఆ రోజు కనీసం ఇంకా చికెన్ ఆ చికెన్ అవము హాస్టల్ కి తీసుకెళ్లారంట తీసుకెళ్ళి కొక సగం తిన్నారంట మొత్తం ఎక్కడ తింటారు ఎంత మంది అయినా
ఊ
ఆ పంచతామనని చెప్పి ఇంక అంత తాగి నిద్రపోయారంట ఇంక అంత నెక్స్ట్ డే పాడేప్పి మొత్తం తం పడేసార్
అయ్యో ఉహు
అన్నీ అట్లాద మొత్తం అబ్బాయిలకి ఇస్తె మెయింటెనెన్స్ అట్లా ఇద్దండి ఆడ్రింగ్ అప్పుడు మే ఆడి అయితే మీకెందుకు అమ్మాయిలు అమ్మాయిలా ఉండండి అది ఇది అన్నారు ఆ ఆ ఫంక్షన్ హాల్ కూడా మొత్తం ఆ ఆన్లైన్ లో చూసి చెప్పిందన్నన్ని మేమే అండి మా క్లాసమ్మాయాలు మేము అందరం చూసి చెప్తేగాని వాళ్ళకి తెలిసావల లేకపోతే అన్ని ఆ లక్షల్లో లక్షల్లో చూసారు అసలు
అబ్బో ఆ
లేకపోతే ఖచ్చితంగా యాభై వేల రెంట్ అంటారు అదేంటంటే ఐదు గంటలకి ఆరు గంటలకి అంతరెంట్ అసలు మేము వేసుకుందే అందరు కలిపి ఇ యాభై వేలు కూడా అయినయో లేదొ ఆ మళ్ళీ ఇళ్ళం అట్లు చేసారనమాట
హ
ఇంక లాస్ట్ తక్కులోనే చూసుకున్నాం ట్వల్వ్ థౌసండ్ ఏమ అనుకుంటాం దాని రెంటంతే ఆ డబ్బుల్ మిగిలినయ్ అన్న స షన్ంలో ఈళ్ళు ఏం చేశారు ఫుడ్డుకి పెట్టేశారు మొత్తం
మొత్తవా ఆ
ఆ అట్లా చేసారన్నమాట లాస్ట్ కి
ఫుడ్ అంతా వేస్ట్ చేసి పడేసారా
పడేశారు ఇంకా మిగిలాయి అని చెప్పి ఇంక ఫోటో ఫ్రేములకేసారు డబ్బులు అందరికి సరిపోవు అనుకున్నాం కానీ చాలా డబ్బులు మిగిలి ఇంకా ఎంత ఓ పది వేలు దాకా వేసుకున్నారు జేబులో అందరు
అబ్బా ఉ అంత మిగిలినయా డబ్బులు
ఆబ్బయిలు కొంతమంది రెండు రెండు వేలు వేసారంటా డబ్బున్నోళ్లు సరిపోవేమో అనుకోని ఫస్ట్ సేరిపోవ్ అనుకున్నాం డబ్బులు
ఉ
అంటే మేం ఫంక్షన్ హాల్ కి ముప్పై వేలు వేసుకున్నాం అక్కడ అయిపోతే ఇరవై వేలు ఫుడ్ రాదుగా అది ఇది అనుకున్నాం అనుకుంటే సరే మ రెండు వేలేస్తా అని అబ్బయిలు చాలా మంది బటుకి రెండు వేలు వేసారు ఒక పది మంది దాకా
ఆ
ఈ రెంట్ లో రెంట్ తక్కువ దొరికిందిగా మనకి ఇంకేము ఉంటది ఫుడ్ రెంటేగా ఖర్చు ఇంకేం లేదుగా
కదా ఉ
ఇంకా మిగిలిపోయేసరికి ఇంకావాళ్లకి వెన్నక్కిచ్చేస్తాం అన్నారు కాని ఏమి ఇవ్వలేదంట
వాళ్ళే తీసేసుకున్నారా
ఆ తీసుకొని అదే రాత్రి చక్కగా తెచ్చుకుని తాగారంటడి అబ్బయిలందరూ కలిసి ఉ అట్లా చేసారు
ఫ్యాకల్టీకి ఏమి ఇవ్వలేదా గిఫ్ట్ మీరు
ఆ ఇచ్చాము మర్చిపోయ ఫ్యాకల్టీస్ కూడా మా క్లాస్ గ్రూప్ ఫోటో సన్మానం చేసాం వాళ్ళకి
ఉ
ఆ చేసి మా గురించి వసి స్పీచ్చి చెప్పండి వాళ్ళని సావ కొట్టాము చెప్పేదాకా
ఉ
ఉ తిన్ వాళ్ళు ఆల్రెడీ ఆ రోజు ఇంకొకసారిది గుహపవేశం ఉందంట వేరే డిపార్ట్మెంట్ లో అయింది అక్కడ తినేసి వచ్చారు ఇల్లు సగం సగం అక్కడ తినని ఇక్కడ సగం తిన్నారు ఇల్లు కొంచెం ఏదో పై పయిన తిన్నారు అసలు ఆళ్ళది కూడా వేస్ట్ అయి విన్ దస్లా
ఉమ్
ఉమ్
ఉమ్ అంటే ఫంక్షన్స్ అంటే అట్లాగే వేస్ట్ అయిపోతానే ఉంటాయి
అంతే
అందుట్లో పిల్లలు మెయింటెనెన్స్ గా ఇంకా బాగా కొంచెం అంత అంటే ఇంకా చేత్తరు
అదే గదా అసలు ఎక్కడైనా ఇంకా ఇరవై మందికి ఎక్స్ట్రా ఫుడ్ చెప్తారని ఇళ్ననీ చూసాకే తెలిసింది మాకు
అంతేగా
ఉమ్ అందరు మాములుగా నవ్వుకోవాలే లాస్ట్ లో ఏంటి అంటే మనం కోఆర్డినేటర్స్ ఉంటాం కదా అమ్మాయిలో
ఆ ఉమ్
చూద్దాం అని చెప్పి యెళ్ళాం ఊరికి కాసేపు పెత్తనం చెలా ఇద్దాం అని యెళ్తే స సగం బకెట్లి గూడా కాలి అవ్వళే ఆ సగం కన్నా పైనే ఉన్నాయి ఏంట్రా ఇంత ఉన్నాయి ఎవరి తిన్లేదా ఏంటి అని అడిగితే ఆ తి అందరు తిన్నారు గదా అని అన్నారు అడిగితే అదేంటి అందరూ తి తింటే నీకేంటి అంటే హా మేము ఒక దూల పని చేసామని అప్పుడు చెప్తున్నారు
అయ్యా ఉమ్
చెప్పారంటే ఏమో చాలా మంది వస్తారు అనుకున్నామంట ముందే క్లాస్ లో యాభై మంది యాభై మందిలో ఇద్దరు ముగ్గురు రాలే అందరు వచ్చారు
ఆ క్లాస్ వోళ్ళేగ పిలిసింది ఇంకా బయటోళ్ళు గాదుగా
అదే గదా అట్లా జేస్తరు అళ్ళు అలా మైంటనేన్స్ అట్లా అయిపోయింది ఇంకా ఆ రోజు
ఉమ్
వీళ్ళతో అసలు పెట్టుకోకూడదు ఆ సిగ్నేచర్స్ డే రోజు కూడా అంతే ఆ సరే అండి ఓకే ఓకే బాయ్